హలో
హలో
నమస్తే అండి
నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే టిఫిన్ చేసాం ఖాళీగానే ఉన్నామ ండి ఈరోజు దోశ ఎసామండి
అవున
రేం చేస్తున్నారండి
మామిడికాయ తింటున్నామండి
అవునా ఉహ్మ్ ఉందాండి చెట్టు మరి
ఆ ఉంది ఉంది
ఉందా ఆహ పుల్లటియా తీయటిదా అండి
పుల్లటిదుంది తియ్యటిదుంది
అవునా
ఉమ్ పచ్చడ పెట్టిర్రా మీ దగ్గర కూడా ఉన్నాయి కదా
ఆ ఉందండి ఉంది పచ్చడ పెట్టినమండి
పెట్టే
కేే ఒక టెన్ కేజెస్ పెట్టినం ఆ అవునండి ఇగా మేము చాలా మంది ఉన్నాం కదా
అవును
ఉమ్ మాకు ఇగ పట్టుద్దండి సంవత్సరం కదండి
అవునండి పసుపు పండించి ప పసుపు ఎయనట్టున్నారు కదా మీరు
ఆహా లేదండి పసుపు ఎయ్యమండి ఇట్ సైడ్ పస్పు ఎవరు అయ్యారండి మా సైడ్
ఎవరేయ్యరా ఎట్లా బయట కొనడమేనా
ఆ బయట గోనడమే పసుపు కొమ్ములు మా తీసుకొని మేము పట్టిస్తామండి మా సై ఆ ఉన్నాయండి ఉన్నాయ్ మా పక్కూర్లో ఉంటదండి ఆ అవునండి పక్కూర్కెళ్ళి పట్టిస్తాం కేజీకి నా కూడా అంత ఐడియా లేదండి కాకపోతే పస్ పు అయినా లేకపో ఇదేందీ కారం అయినా మేమన్ని మా పక్కూర్కెళ్లే పట్టించుకుంటాం
మీరే ఒకటి పెడితే అయిపోద్దిగా
ఏమో అండి ఇప్పుడు అవును గని అవునవును వస్తారండి రైస్ మిల్ కూడా ఉంది మా పక్ కుర్లో ఉంది మా ఇంటి పక్కన కూడా ఒకరికి ఉండే కాకపోతే వాళ్ళు ఇప్పుడు అదే డస్ కి పడట్లేదండి వాళ్ళ కూడా అయితే ఇంకా అ ఇప్పుడు పట్ట ట్లేదు వాళ్ళు కూడా క్లోజ్ చేశారు
మ్ హు
అవి చెక్కిలు ఉన్నా కూడా అ అదే అదే కదండి చెక్కిలు ఉంటే బాగా డస్ కి వాళ్ళకి ఇదంత ప్రాబ్లం అయితుంది
అవును మ్ ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం అయిద్ధి
నండి బ్రీతింగ్ ప్రాబ్లం అయితుంది వాళ్ళకుండే ఒకప్పుడు చెక్కి గాని ఇవి పసుపు కొమ్ములకో ఆ కారం ఇదంతా పట్టే వాళ్ళు ఆ పిండి గోధుమలు ఇవన్నీ బట్టే వాళ్ళు కాని ఇగ వాళ్ళు కూడా ఇప్పుడు మానేసారండి
వాళ్ళు కూడా కొన్ని ఇట్లా మాస్కులు యూజ్ చేయడం అట్లా ఇట్లా వేస్తే అంత ఇన్ఫెక్ క్షన్ ఎం కదు
కాదండి ఎంత యూస్్ చేసినా కూడా కొంచెంమయినా పోతది కదండి మళ్ళీ వాళ్ళు కొంచం ఏజ్డ్ అన్నట్టు ఏజ్డ్ వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఎయంగ ఉన్నప్పుడు వా పట్టారు కానీ ఇప్పుడు కొంచెం ఏజ్ అయింది వాళ్ళకి కూడా ఇంక ఇప్పుడైతే ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే ఇంకా తొందరగా అటాక్ అవుతాయి కదా
అవునవును తోన్ అలానే వస్తున్నాయి కరెక్టే ఇవి ఉన్న వాటికంటే ఇంక ఇది డస్ట్ రావడం వల్ల ఇంకా మరింత అయి
మరి ఇంత అయితుంది అదే అదే అందుకే ఇగ వాళ్ళు మూసేసుకున్నారు ఇప్పుడు
అయినా అప్పటి జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి చాలా తేడా ఉంది
అవునండి అంతా ఫుడ్ ఎఫెక్ట్ ఏ
ఆవును పెద్దలు చేసిన పనులు ఇప్పుడు మనం చేస్తున్నామా మనకు అయిపోయింది ఇగ ఆ స్టేజ్ దాటిపోయినాం
దండి వాళ్ళు చ అవునవును వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు చాలా పనులు చేసి సేవాళ్ళు మనకు మిషినో
ఇష్టం కాబట్టి చేసేది మనకిప్పుడు అట్లుంటదా
ఆ ఉండదండి
చ కూడా పోయ్యి అల్ల ఉండలేం మనం ఇంకా మనకు ముందు కోచ్చే జనరేషన్ ఇంకా కష్టం
అవునండి ఇంకా
అసలు ఇప్పుడు ఇది మొత్తం అంతరించిపోతట్టుంది వ్యవసాయం కూడా ఎక్కన్నో ఒకటి ఉంటట్టుంది ఈ బీరకాయలు ఏ ఈ బెం కాయలన్నీ ఇగ మనం ఫోన్లలా చూసుకుంటనే చూపియాల్సే పిల్లలకి ఇగ అప్పటిదాకా ఏం లేదు ఇగ
ఇప్పుడు ఏఐ లోస్తున్నాయి కదా
ఆ ఇగ గవ్వి చూపియ్యడమే ఇగా ఫోటోస్ కానీ ఏదైనా
అవునవును
మ్ మనం ఏమో డైరెక్ట్ గా చూసేది ఇప్పుడు వాళ్ళకు బొమ్మలు ఇట్లాంటది అట్లుంటది అని
అవునవునండి
ఏందో ఏమొ చెట్ వేప చెట్టు ఉంది కదా మీ
ఆ ఉందండి చెట్లు చాలా ఉన్నాయండి
మీరు అవి వెపయి పండు గింజలు పండుకోచ్చినయా
వేప పండు ఆహా లేదండి.
గింజలు రాలేదా గింజలు తింటారు తెలుసా మీకు
ఆహ ఐడియా లేదాండి
అవి కొంచెం పండు కలర్ వచ్చినంక కింద పడుతయి కదా
ఆహ మరి అవి చేదుండయా అండి
లేదు బా మంచిగుంటాయ్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దాంట్లొ గుజ్జు మాత్రమే తీయాలి గింజలు పొట్టు పడేయడమే
ఆహా గుజ్జు తీస్తే అది బాగున్నా అదే వేప చెట్టు అంటే నార్మల్గా మనక అంత చెట్ చేదు ఉంటది కదా వేపాకాయినా వే
వేపాకు ఎట్లాగో నమ్మలలేం కాబట్టి ఇది తిన్న కూడ బెటరే
హెల్త్ కు మంచిదా అండి అది
ఆ మంచిదే కాఫ్ గానీ హెడ్డెక్క్ గానీ
అ
ఏమన్నా జ మన డైజెషన్ సిస్టమ్ లో ఏమన్నా ఇబ్బంది అయితే అనా
అవునా
ఏం ఎఫెక్ట్ పడకుండా ఉంటది
అవును
అది ఇప్పుడే మళ్ళీ తర్వాతకి ఉండవు కదా
అవునవునను ఎండకాలంలో కాస్తాయ అవి
ఆ ఇప్పుడు వస్తాయి ఇగ ఇప్పుడిప్పుడే మామూలుగా గి గింజల్ లాగా వచ్చింది
అవునా
ఎమన్న దొరుకుద్దా అని చూత్తన్న చెట్టు కింద
అహా
కోతులు వచ్చినాయి అవి బాగా వచ్చినాయి ఇవాళ
ఆహా
అవి యెడ మీద పడతయి అని దూరం నుంచే కూర్చున్నా
అవునవును అవును అవేమైనా చేస్తే మీద పడతాయి
ఇంతముందు ఒక ఎటాక్ చేద్దామనిఊరికోచ్చింది కానీ మేము దబుకున్న ఇంట్లకు పోయి డోర్ వేసుకున్నాం
అవునా
ఒక రెండు నిమిషాల దాకా బయటకి రాలే
ఆహా
అవన్నీ కొరికేస్తా ఉన్నయి జామకాయల్ని
అవునా
మనకు భయపడవ్ అవి
అవునవును అసల్కె బయపడవ్ అవి
పేరెంట్స్ కైతేనే ఇంటాయ్
అవునవునండి
హ్మ్.
కర్రీ ఏం చేసిండ్రు.
కర్రీ ఇంక ఏం చెయలేదండి. చెయ్యాలిగా మళ్ళీ వంట చెయ్యను హ మమ్మీ నేనండి. టిఫిన్ చేసాం ఇందాకనే. పూజ అదంతా అయింది ఆ మధ్యాహ్నం చేసుకుంటాం.
హ్మ్.
కూరగాయలు ఉన్నాయా అండి. అవునవును నిద్ర వస్తది కూరగాయలు కాసాయి మా తోటలో ఉన్నాయి అల్చంట. కాయలు బెండకాయలు ఉన్నాయి అవి చేసే ముందు తీసు. కొని వచ్చి చేసుకుంటాం.
ఇగ కోసుకొని అండుకోవడమేనే మన నాచురల్ ఏ కాబట్టి.
అవునవునండి.
మీరు కొంచెం ఫుడ్ విషయంలో బెటరే ఉన్నారు మేము ఏది కొనాలన్నా బయట కొనడమే.
అ ఆ.
అంగడి పడుతది సండే సండే. ఇంగ అక్కడికి వెళ్ళి ఇక వన్ వీక్. కావల్సిన వెజిటేబుల్స్ అన్ని ఒకేసారి తెచ్చుకొని కడిగి ఫ్రిడ్జ్ లో పెడదాం.
అవునా.
ఇంక మనకు బయట దొరకాలంటే దొరక. అమ్మేటి వాళ్ళు లేరు ఫస్ట్. ఇప్పుడు అప్పుడైనా ఈ బండ్ల మీద పోసుకొని తిరిగేది వాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు లేరు వాళ్ళు చనిపోయరు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు చేస్తరా.
చెయ్యరు అన్ని అలానే పోతున్నాయండి మెల్లి మెల్లిగా మెల్లిమెల్లి గా ఒక్కొక్కటి. ఒక్కొక్క వృత్తి అంత తగ్గిపోతుంది.
పండు ఆ అలానే ఉంది ఇక వాళ్ళేక ఇవి అంగన్వాడీ. అడ రోజే ఇవ అన్ని తెచ్చుకోవడమే అది ఉంటేనేమో రోజు బండి మీద తిరుగుతుండే. ఇద్దరుగాదా కొనచ్చనే నమ్మకం. లేకపోయేసరికి వన్ వీక్.
ఉమ్ వన్ వీక్ సరిపడు ఒకటేసారి తీసు. కోవడం ఇంకా ఫ్రిజ్ లో పెట్టుకొని తినడం. ఉమ్ ఆహా. ఇగ అమేవుంది ఆ అట్లాంటప్పుడు ఇగాఒకటేసారి కొనుక్కుంటాం.
ఆ అంతే ఇగ. లేకపోతే మనకి ఐ అందుబాటులో ఉంటాయి అవి.
అవునవునండి చెట్లు ఉంటే మనకి ఎలా విధంగా ఏ విధంగానైనా. పైగా నీకు అ చెట్లు లేకపోతే అట్లనే ఉంటది.
అవును మహా మరి పెట్టడానికి ప్లేస్ లేదని కాదు ప్లేస్ ఉంది. ప్లేస్ ఉంది మంచిగానే గాని కోతుల బాధ‌.
ఆ.
ఇంగ అది పెట్టినాంటే వాటికి అక్కడే కూర్చోవాలి ఇక వీటిని కొట్టుకుంటా.
ఆ అవునండి ఎప్పటికి మనం అందుబాటులో ఉండం కదా.
ఆ గదే వచ్చింది.
అవునవును.
దాని వల్లనే ఇ ఆ కొంచెం ఆలోచించుడు అయిత అంత ముందు ఒకసారి కోత్తిమీరు పాలకూర వేసినంగానే వాటిని గుడ పీకి పెట్టినయి
అయ్యో మరి మీరు ఇట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకి ఏమైనా కంప్లైంట్ చేస్ త వాళ్లు తీసుకోపోరా అండి?
ఒక్కటి రెండు కాదు, మంద మందున్నది అట్ల తీసుకెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళకు అమౌంట్ ఇయ్యాలే. ఎవరన్నా ప్చ్ సర్పంచులు వాళ్ళు వీళ్ళు వత్తేనేమో
అవునవును
మాట్లాడియ్యాలె వాళ్ళు ముందుకు రారు అట్లుంది వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి చేద్దాం అంటనేమో అందరు కొంచెం అమౌంట్ ఏసుకొని ఇయ్యాల
ఆవును
ఇంటికి ఫిఫ్ ఫిఫ్టీ రూపీసా హండ్రెడ్ రూపీసా అట్ల వసూలు చేసి ఒక టెన్ కే దాకా చేసి వాళ్ళకి ఇస్తే గనక,
ఆ వాళ్ళు తీసుకెళ్తారు కావచ్చు.
వాళ్ళు తీసుకెళ్తారు మల్ల రావని నమ్మకమెంది.
అవునవును
పై వెలు ఎదురైనా మళ్ళా నెలకో పదిహెను రోజులకో వేరే కోతులొత్తనే ఉంటై ఇట్ల మేము ఎన్నిసార్లు ఇయ్యాలి అని వీళ్ళు విలేజ్ వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ సంబంధి సర్పంచ్ ఒకడు ఉన్నడు, చేస్తే విలేజ్ తరఫున అతనే ఎయ్యాలె
చెయ్ లేవము
తే మనం చిన్నప్పుడల్లా ఇయ్యాలంటే అందరు ఉన్న వాళ్ళు రె ఉంటరని నమ్మకం ఏముంది? ఉమ్ అట్లానే ఆలోచించి చేయాలె వాళ్ళు కూడా ఉమ్ చేస్తే కనక సెట్ ఐతది.